హలో బాగున్నాను నువ్వ ఎలా ఉన్నావ్
నేను గూడా బావున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇట్లే పనుకోను ఉన్నా ఇంకా ఈవినింగ్ అయితాంది కదా ఇంకా రేపటి నించి కాలేజ్ అన్నారు ఇంకా ఏం గ్రూప్ లో ఏమి మెసేజెస్ టైమ్ టేబుల్ ఏం పెట్టలేదు నువ్వు ఏం చేస్తున్నావ్
అవునా ఏమి ఇంత లేటు మరీ మీకు కాలేజ్ ఓపెన్ అవ్వడానికి
ఏమో కానీ టైమ్ టేబుల్ అట్లే ఉంది ఫిఫ్టీన్ థర్టీన్త్ అని ఉంది వేరే టైమ్ టేబుల్ లో చూస్తే ఫిఫ్ తిన్త నుండి కానీ అంటే షెడ్యూల్ లో చూస్తే కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు కాలేజ్ ఉంటే వాళ్ళే గ్రూప్స్ లో పె పెట్టాల కదా ఏమి ఇన్ఫర్మేషన్ ఏమి పెట్టడం లేదు సో మేము మాకేమంతా తొందర లేదులే అని గమ్మునున్నాం
గంతేలే కానీ నువ్వు చూస్తున్నావా కాలేజ్ ఫీ గురించి మాట్లాడుతున్నారు అందరు కానీ నాకు అనిపి చ్చిందేమంటే ఫీ ఒకటే ప్రాబ్లం కాదు అని చెప్పి కాలేజ్ ఫీ అయితే
నిజమే ఎక్కడ చూసినా ఫీజ్ గురించే మాట్లాడుతున్నారు మరి ఇంకా ఏమనిపి చింటుంది నీకి ఏముంటుంది ఫీ కాకుండా ప్రాబ్లం
కాలేజ్ జాయిన్ అయ్యే ముందు మనం ట్యూషన్ ఫీ మాత్రమే కాలిక్యూలేట్ చేస్తాము
ఆ అవును అదేమో నిజమే మన మొత్తా అంటే రౌండ్ ఫిగర్ వేసుకొని పోతాం కానీ అక్కడ చూసాక ఇంకా అంతే మళ్ళా
అవును జాయిన్ అయ్యాక యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి
ఆ అవును నిజేమ ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐడి కార్డ్ ఫీ అంటారు ల్యాబ్ రికార్డ్ బుక్స్ అంటారు
అవును డిపార్మెంట్ కలెక్షన్స్ అంటా అసోసియేషన్ ఫీ అంటా ఇంకా లైబ్రరీ ఫైన్ అని చెప్పి ప్రింటింగ్ ఛార్జెస్ అని చెప్పి ఇలా ఎన్నెన్నో అసల్ అసల్ లేని పోనివన్నీ చార్జెస్ ఫ్రీ చేసుకుంటారు వాళ్ళు
అవును అదేమో నిజమే ఎందుకు చెప్తావు లే పో అసలు మా కాలేజీలో ఎ క్కడ లేని డబ్బులంతా వసూలు చేసేస్తారు మెయిన్ గా ఏం చేశా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయింట గదా సెమ్ ఎగ్జామ్స్ ఇంకా హాల్ టికెట్ వాళ్ళే వి కడెవో ఇస్తారు అన్నమాట కరెక్ట్ ఆ టైమ్ లో అన్ని తెచ్చి పెడతారు వీటికి కట్టాల దీనికి కట్టాలా అని ట్రైనింగ్ సిక్స్ థౌజండ్ వేరే ట్రైన్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ కె అట్ల వసూలు చేస్తారు వాళ్ళు
చూడు ఇంకా అలా చేయకపోతే కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు మీరు ఇది చే మీరు ఇలా ఇది ఫ కట్టకపోతే మీకు హల్ టికెట్ ఇయ్యము అని చెప్పి ఇలా కూడా చెప్తారు కొంత కొన్ని కాలేజెస్ లో
ఆ అవును నిజమే ఇంగా కొంతమంది దానికి భయపడి కట్టేస్తారు
అవును వీటిని ఇండివిజువల్లీ చూస్తే చిన్న అమౌంట్సే కానీ ఇయర్ ఎండ్ లో కాలిక్యులేట్ చేస్ తే పెద్ద అమౌంట్ అదే అసలు
అవును మనం సపరేట్ సపరేట్ గా కడతాము కాబట్టి మనకి ఏమి అనిపించదు ఇట్లా రికార్డ్స్ కి ఐడి కార్డ్ ఫీ కి ఇట్లా మొత్తం ఒకేసారి మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే అయ్యో ఇంత కట్టేస్నమా అనిపిస్తుంది తా వేస్ట్ అనిపిస్తుంది
నువ్ ఎప్పుడైనా మంత్లీ కాలేజ్ ఎక్స్పెన్సెస్ క్యాలుక్లెట్ చేసావా
నా నేనెప్పుడు చేయలేదు అసలు చెయ్యాలంటే కూడా భయం అయితుంది నువ్వు
నేనా నేను ఒకసారి చేసా
మరి ఏమైంది
నాకే షాకొచ్చింది
అంతేలే అందుకే నేనట్ల శాక్ అయిత షాక్ అయితానని నేనసలు కాలిక్యులేట్ గూడ చేయలేదు
ట్యూషన్ ఫీ ఒకటే కాదు కదా ఇంకా మేము డైలీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి మావి
అవును ఇంగ కాలేజ్ లో అంటే ఇంకా కంపల్సరీ టీ తాగుతాము లంచ్ చ్ లంచ్ కూడ తింటాం అప్పుడప్పుడు క్యాంటీన్ లో ఇంకా బస్ ఫీజ్ అంట చప్పలేం పో
ఇంక కాలేజెస్ అంటే ప్రింటింగ్స్ ఎక్కువ ఉంటాయి జిరాక్సెస్ అంట వర్క్ షీట్స్ అంటా
అవును ఇంగా అక్కడ స్కేల్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ ఇంగ బైండింగ్ అదెందో చి ఎందేందో ఉన్నయ్ పో అసలు చెప్పలేం
ఇంకా స్టేషనరీ ఐటెమ్స్ ఎక్కువ ఉంటాయి
అవును ఇంకా మెయిన్ గ కాలేజ్ అంటే ఇంగ ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాల దానికి ఇ రీచార్జ్ సపరేట్
ఇంకొక ఇన్విజిబుల్ ఎక్స్పెన్స్ ఏంటి తెలుసా
ఏంటి
కంపారిజన్
కంపారిజన్ ఆ
అవును
అంటే కంపారిజన్ ఏంటి ఎట్లా
అంటే ఇప్పుడు ఒకరు లేటెస్ట్ ఫోన్ కొన్నారనుకో
ఆ
ఇంకొకరు ల్యాప్టాప్
నిజమే ఒకలు ఒకడు బ్రాండెడ్ కొన్నాడంటే ఇంకొకరు ఖచ్చితంగా అవి కొనాల్సిందే
మనకి అవసరం లేకపోయినా మనం కూడ కొనాలి అనిపిస్తుంది అప్పుడు కంపారిజన్ జేసుకుంటే
అవును అది ఫీ కాదు కనీ
కాలేజ్ ఎక్స్పెన్సెస్ లో పార్ట్ అయిపోతుంది అది గుడా
అవును నిజమే అదేమో కరెక్టే ఇన్ గా మరి బర్త్ డేస్ కి స్పెషల్ ఇంగా పడ్తాయ్ గద
అయ్యో అది ఇంకొక బడ్జెట్లే
హుమ్ అవును ఇంగా ఫ్రెండ్ బర్డేసంటే ఇంగ ట్రీట్
మన బర్డే అంటే మన ట్రీట్
ఉమ్ అవును ఇంగ ఫేర్వెల్ కలెక్షనంట, ఫ్రెషర్స్ కలెక్షనంట
క్లాస్ ఫండుంటుంది డిపార్ట్మెంట్ యని చెప్పి ఏమేమో ఉంటాయి
అవును నిజమే ఇప్పుడు హండ్రెడ్ అంటా నంతే ఓన్లీ హండ్రెడ్ రూపీసే అంటారు
కానీ ఈయర్ లో అలాంటి హండ్రెడ్స్ ఎన్నోస్తాయో చెప్పలేము ఇగేమ్ మంత్లీ మంత్లీ ఏం లేవ్ విక్లీనే టూ త్రీ టైమ్స్ వచ్చేస్తాయ్
నిజంగా అదేమో కరెక్టే అసలు ఏం చెప్తా లేపో ఇంకా ఒక క్వశ్చన్ అడుగుతా
అడుగు
అంటే కాలేజ్ కి మనం నాలెడ్జ్ కొనడానికి వెళ్తున్నామా
అవును అంతే కదా
అ అంటే అట్లే అనిపిస్తాంది లేదా కంటిన్యూస్ పేమెంట్స్ చేయడానికా
కొన్ని రోజులు సెకండ్ ఆప్షన్ అనిపిస్తుందిలే
అవును ఇంకా ఇంకొక హిడేన్ ఎక్సపెన్స్ ఏంటో తెలుసా
ఎంటీ
టైమ్
టైమా
ఆ అంటే మనం ఇప్పుడు ఫీ ఎర్న్ చేయడానికి పేరెంట్స్ ఓవర్ టైమ్ చేస్తారు
నిజమే
ఇంకా స్టూడెంట్స్ అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి నైట్స్ మొత్తం సాక్రైఫిస్ సాక్రీఫైస్ చేసి కంప్లీట్ చేస్తారు
అది మనీ కన్నా వాల్యబుల్ లే
అ అవును ఇంకా డెడ్ లైన్ రేపు ఉంద అనగా ఇంకా రేపు ఈవినింగ్ కి స్టార్ట్ చేస్తాం
ఎగ్జాక్ట్లీ ఒక స్టూడెంట్ ఫీ లేట్ అయితే క్లాస్ లో ఉంకంఫర్టబుల్ అన్ కంఫర్టబుల్ ఫీల్ చేపిచ్చేస్తారు కదా వాళ్ళు
అవును నిజమే క్లాసెస్కి వచ్చి అడగడమంట అందరి ముందర అడగడం చాలా మంచి పద్ధతి కాదు
మెంటల్ ప్రెజర్ ఇచ్చేస్తుంది అదయితే అసలు
ఆ అవును ఇంగ కొంతమంది బయటికి నవ్వుతూ ఉంటారు
లోపల మాత్రం ఫీ గురించి టెన్షన్ బడుతూ ఉంటారు
నిజమే ఇంగ ఎగ్జామ్స్ ముందు కాన్సన్ంట్రేషన్ గా ఉండాలంటే ఈ ఫీ మ్యాటర్ వి చెస్ట్ మధ్యలో
అవును కానీ ఫీ డ్యూ డేట్ గురించి మంచిి ఆలోచిస్తూ ఉంటారు కదా ఎలా కాన్సన్ంట్రేషన్ చేయగలుగుతాం చెప్పు
ఉ అవును ఇంకా పేరెంట్స్ ఫోన్ చేస్తే
స్టడీస్ ఎలా ఉన్నాయి అని అడుగు కాకుండ ఫీ ఎప్పుడు పే చెయ్యాలి అని డిస్ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది
అ అవును నిజమే అదేమో కరెక్ట్ కానీ వీళ్ళు కాలేజ్ వాళ్ళు కూడా చాలా సతాయిస్తూ ఉంటారు ఇంకా గవర్నమెంట్ కూడా కరెక్ట్ టైం కి వెయ్యరా ఇంకా అప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది
అవును ఇంకొక రేర్ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా
ఏంటిది
గ్రాడ్యుయేషన్ ఫోటోస్
అయ్యో అది మాత్రం నిజమేలే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ
కాన్వకేషన్ డ్రెస్ అంట ఫోటో ఫ్రేమ్స్ అంట
అ అవును ఇంక ప్లేస్మెంట్ సీజన్ లో అయితే ఇంక చెప్పలేము
ఫార్మల్ డ్రెస్సని షూస్ అని ట్రావెల్ చేయండి అని చెప్పి సర్టిఫికెట్స్ ప్రింట్ చేసుకోండి అని చెప్పి ఎంత అవుతుంది అబ్బా
అవును చానా హడావిడి చేస్తారు. దాదాపు ఒక రిపోర్ట్ కి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వరకు తీసుకుంటా అన్నారు ఒక త్రీ రిపోర్ట్స్ జిరాక్స్ కి
అవును కాని ఎడ్యుకేషనంటే బుక్స్ మాత్రమే కాదు కదా
అదేమో నిజమే, ఇక కంప్లీట్గా ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట అది కూడా
కానీ మనం ఒక మిస్టేక్ చేస్తాం.
ఏమంటావు ఆ మిస్టేక్?
పేరెంట్స్ ఎంత అడ్జస్ట్ అవుతున్నారు చాలా సార్లు అర్థం చేసుకోం అసలు
అవునదేమో నిజమే ఇంకా వాళ్ళు కొన్ని పర్సనల్ విషెస్ పోస్ పోన్ చేస్తారు ఇంకా వాళ్ళు అది పోస్ట్పోన్ చేసిన్ చేస్తారు కాబట్టి ఇట్లా మనకి ఫీ పే ఫీ అనేది పే చేస్తారు.
అవును ఒక షర్ట్ కొనుక్కోకుండా ఉంటారు వాళ్ళు
అవును ఇంగ ఒక ట్రిప్ క్యాన్సిల్ చేశారు అసలు ట్రిప్స్ కే రారు అసలు ఏం కొనుక్కోరు వాళ్ళకంటూ వాళ్ళు
అవును సేవింగ్స్ మొత్తం ఎడ్యుకేషన్ కి యూజ్ చేసేస్తారు.
నాదేమో నిజమే ఇంకా గ్రాడ్యుయేషన్ డే స్టేజ్ మీద సర్టిఫికేట్ తీసుకునేది స్టూడెంట్
కానీ ఆ సర్టిఫికేట్ వెనుక పేరెంట్స్ సాక్రిఫైజెస్ ఉంటాయి కదా.
అవును నిజమే ఇంకా ఫైనల్ గా ఎడ్యుకేషన్ కాస్ట్ అంటే ఫీ రిసీ ప్ట్ లో ఉన్న అమౌంట్ మాత్రమే కాదు కదా
కరెక్టే
ఇంకా అది పేరెంట్స్ హార్డ్ వర్క్, స్టూడెంట్స్
స్టూడెంట్స్ స్ట్రెస్ ఊ
ఇంకా టై నిజమే, ఇంకేమైతే ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు, మీ ఇంట్లో అందరు బాగున్నారా?
ఉమ్ అందరు బాగున్నారు, సరే అయితే మళ్ళా చెయ్
ఆ సరే అయితే బై
బై